ఉన్నావారా
ఉన్నా ఉన్నా నువ్వు
ఉన్నా అమ్మా మొత్తం ఏం చేస్తున్నావ్
ఏం లే ఇగో షాప్ కాడికి వచ్చినా
ఆ
అసలు నిన్న మొన్న బట్టలు ఎక్కువ ఉండే నిన్ననేమో ఫంక్షన్ కి పోయినా
ఆహా
కాల్ చేద్దాం అనుకున్న గాని నా ఏమంటారు మా ఫ్రెండ్ వాల్ళ అక్కది ఎంగేజ్మెంట్ ఉన్నాయమ్మాట
అ
ఇంగా పోయినా మంచి ఉంటది కదా మాట్లాడ మాట్లాడదాం అనుకున్నా పక్క ఇంగా వాళ్ళు అక్కడ డీజే పెడతారు కదా
ఆ ఎంపిఎస్ అక్క
ఇంగా ఎందుకు మళ్ళా అది సౌండ్స్ ఎక్కువ వస్తాయ అని చెప్పేసి చూస్కోల ఈగ బిజి బిజి ఉండే నిన్న
నువ్వు నీ నిన్న నిన్నొక్కరోజు కాద్ రోజు బిజి ఉంటున్నావ్ తి
హే మొన్ననేమో మా షాప్ కి కొంచెం బట్టలు ఎక్కువ వస్తున్నాయి ఇంకా అట్లా అని చెప్పేసి నేన్ ఇగ ఫోన్ ఎక్కువ చూస్తలేను
ఉహు
ఐక్య
తన్నావా మరి
తిన్న నువ్వు
తిన్నా అప్పుడే
ఉహు ఏం చేస్తున్నావ్ మరి
ఏం జెసెలే ఒరిగినా ఇప్పుడే
ఆహా
ఆ
చెప్ప ఇంకా మరి
మా అక్కది కూడా కుదిరింది మ్యాచ్
నువ్ రిల్సు బానే ఎస్
ఆ వచ్చ వచ్చింది మా అక్క ఇగ ఆంధ్ర నుంచి
ఆహా అంటే మొత్తం ఇక్కన్నే ఉంటదా
ఆ ఇక్కడనే ఉంటది ఆ అమ్మాయిది మ్యారేజ్ కూడా కుదిరింది ఆడి ఆఫీస్ కూడా పోవచ్చింది ఇడికి వచ్చినప్పటి నుంచి
కాద్ ఆఫీస్ ఎక్కడ
ఆఫీస్ ఇల్నే మేదిపట్నం
ఆహా అసలు చెప్పాలంటే నేనే అడదాం అనుకు కున్నె నీక ఏం ఫంక్షన్స్ వస్తాలేవా లైక్ ఫ్రెండ్స్
వస్తునై ఇప్పుడు మా అక్క సండే పప్పనమంటాం
ఆహా
ఆ వస్తారు మా ఇంటికి ఆ మళ్ళీ ఆ అది అంటే వన్ మంత్ ఫీవ ఏం ఉండదు ఈ వన్ మంత్ ఇప్పుడు వన్ మంత్ వరకు ఏమి లేవంట మ్యారేజ్ వాళ్ళ పేరు మీద వరశలు ఉందిగా వాళ్ళ
అరే
ఉమ్ మా మరదలది పళ్ల్ ఉంది ఏప్ ప్పుడు ఈ వెనస్డే
ఆహా పోతావా మరి
అ తొడుగూడా రమ్మనీ నేను నిన్న వచ్చి అడిగిపోయింది మా మమ్మీని మా డాడీని
అహా ఎక్కడ విలేజ్
మాఊరే ఇంట్లుంటది గద పాలొల్లు ఆమె మా మర్దల్ది ఆ
అయితే ఊరిగా నీకొక ధావత్ వచ్చింది అయితే
ఆ
స్టార్ట్ అయినా ఇగ ఇప్పుడు మళ్ళీ
ఉమ్ ఇప్పుడ అన్నీ అవే కాద ఇగ
ఆ మళ్ళ మధ్యలో కొన్ని రోజులు ఏమో మంచిగా లేవు
మంచిగ లేవు ఈ మంత్ లో కూడా టూ త్రీ డేసే మంచి గున్నాయంట
తర్వాత కూడా మళ్ళా మూడల్లో ఏమో వస్తున్నాయంటారు కొన్ని డేస్
తిని ఏసుకోవాలి ఇగ
ఆ ఇక బోనాల స్టార్ట్ అయిపోతది
ఇగ
ఆ
ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్క విలేజ్కి పోత ఇగ నేను
అంటే ఇంగ మొత్తం అన్ని దగ్గర బోనాలు సెలబ్రేట్ చేస్సోసా అయితే
ఆ అన్నిఒర్ల్లు పిలుస్తారు ఎట్లకైన
ఆహా మీ దగ్గర ఎప్పుడయితయి
మా దగ్గర ఏమో ఇగ లాస్ట్ సండేస్ అయితయో ఫస్ట్ సండేస్ అయితయో తెల్వదు కానీ సండేనే అయితాయి
అంటే ఇప్పుడు జూలై లో గోల్కొండ బోనాలు కదా
ఆ అది స్టార్ట్ అయినంక ఇగ ఫస్ట్ ఫస్ట్ స్ట్ అయితది ఆగస్టు లోనే అయితుంది చ్చు మరి
ఆ అంటే మా సైడ్ ఎట్లా అంటే ఇప్పుడు ఈ జూన్ లో స్టార్ట్ అయితుండే గా ముందు ఇయర్ అయితే ఇంకా జూలై ఎండింగ్ గ్ల లాస్ట్ సండే ఆ లాస్ట్ సండేస్ లో అయితుండె అనమాట
హ్మ్ హు ఏ మా సూతం ఏడిక ఏడి పోతుమ
ఆ ఆ
ఏడీకి ఏడీకి పోతున్నవే
ఆహా మొత్తం బిజీ బిజీ అయిపోతదేమో ఇగ బోనాలకి
ఆ అప్పుడు మాకు ఇంగ బాగై చు ఏమో అనిపిస్తుంది
ఆహా
ఆగస్ట్ లోనే అన్నరు ఇప్ ఇప్పుడు ఇబ్ బోనలో గగా నెలనే వస్తున్నాయి ఇగ
అవునవును ఆగస్ట్లోనే ఉంటాయి గద
ఆ గప్పుడే చయి బిజి బిజి అన్నింట్లలో బిజి ఇగ
ఆ అంటే మరి మీ అక్క వాళ్ళ హస్బెండ్ వాళ్ళ రెడ్ సైడ్ అంటే మీ మీ
దెగ్గరనే మాకు
హ్మ్ హు
రోండుర్ల తర్వాత
ఆహా మీ సైడే నేమో
మ్మ్ మా సైడే అలాచ్చళ్లే మా ఫ్రెండే
ఓకే అంటే ఎట్లా స్కూలా కాలేజా
కాలేజీ ఇంటర్ ఇంటర్ మొత్తం ఫ్రెండే స్కూల్ లో కూడా ఒకసారి ఆ వాళ్ళ స్కూల్ మా స్కూల్ కలిసి ఒకసారి టూర్ కి పోయినాం అట్ల కూడా తెలుసు మ్మ్ గ
ఇ ఫ్రెండ్స్ పోయి మంచిగ ఏమంటారు ద్ మరదల్ అయితారు ఇగ
ఆ అదిన మరదల్లు అయితారు
ఆ ఎం చేశాడు మరి మీ బావా అంతేలే జాబ్
ఆ
మీ అక్క వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తాడు అంట జాబ్ అలగా
లేదు జాబు అ వ్యవసాయం అంటా
ఆ
ఉ
ఏంచేస్తారు మళ్లీ
అ చెప్తా తర్వాత చెప్తతి ఆ మ్యాటర్ అంతా మాది పప్పు మీరే
అయ్యా సేమ్ ఆ అంటే ఏమంటారు నార్మల్ గా సాటర్డేస్ వేస్తారు గానీ కొన్నిసార్లు ఫ్రైడే కూడా వేస్తారు పప్పు
జ లేేవు ఆ అమ్మాయి ఏం కూరలే అని చేసింది ఆ సాటర్డే అట్ల ఏమి ఉండదు ఆ ఏంకూరల సాటర్డేనే హతార అవు చాలా మంది
సాటర్డే ఆర్ ఫ్రైడే ఈ రెండిట్ల ఏదో ఒక రోజు పక్క పప్పు అయితే
సాయంత్రం మ అక్క అందర మనింట మాకు ఒకటి తరింది
ఏంటిది
కౌశలమన్న
ఆహా తినరు సాటర్ డే తినరేమో
ఇ మమీ ర సాయ మాత్రమే వేస్తానుది పిజ్సా గుడ్లేసి చేసారా
ఆ ఆ
అది
మీరు అందరు తింటారు అమ్మలు స అతతే
తింటాం మేము అందరం మా అక్క మా మమ్మీ మా మమ్మీ ఏమో మండే తినేది మా అక్కనే ఏమో సాటర్డేమ మేమ అందరం అన్ని రోజు
రేసూ
హ
ఆ మేము కూడా మండే దినం సాటర్ డే కూడా తినము కానీ ఎప్పుడయి ఒక్కసారి అంతేగాని మ్యాగసిమం దినం ఇరన అయితే
ఆహా
సండే కూడాదినం చెప్ప సండే సాటర్డే సండే మండే మూడు రోజులు
తినారా
ఆ ఆ త్రీ డేస్ లో తినము అంటే మండే అయితే ఐతే అసలు ఏమంటర్ ఎంత పెద్ద దావతేమి రాని మండే అసలు నాన్ వెజ్ జోలికి పోము సాటర్డే సండే ఇంకా ఐదైనా ఎమర్జెన్సీ ఇగ తినాలి అంటే తప్పదు అన్న సి వాలొస్తలేరు వింటం తప్పా ఇగ నార్మల్ గైతే మే మా ఇంట్లొ ఉంటే తినమిగ ఈ త్రీ డేస్ నా ఇ అన్ని డేస్ ఇంటము అట్లా ఇగ మేమైతే ఇక పాటిస్తం జరా మండే అయితే
మాగ లే లేదు నేను సండే పట్టుకుంటా అని చెప్పినా మా వాళ్ళ వద్దదున్న మా మమ్మీ దేవుని దగ్గరకి అడిగింది మళ్ళా మళ్ళా నాకి పట్కుంటా అని అన్న అయితే ను్వే అడిగింది వద్దు సండే పతికయకు ఉంటే ది ఇప్పు ముదిశ ముట్టటి మారి ఉ పాసం ఉండ పన ఆ నంటా మళ్ళీ మీ న్నమాట
ఆహా
అట్లానే ఇగ వద్దనుకున్నా కాకపోతే తింటా అని దీపం అయితే ముటిస్త
ఆ రోజు నువ్ చేస్తావేమో మంచిగ పూజ
ఆ చేసా దీపం ముట్టిచి పొద్దున్న లేవంగనే అన్ని కడిగి దీపం ముట్టిస్తా ఫస్ట్ తర్వాతకి ఏదనా తింటా గానీ దీపం అయితే ముటిస్తా ఫస్ట్ లేవాను
ఇం అన్ని డేస్ని మంగ చేస్తాం చూండొచ్చు నువ్వయితే ఇక సండే మంచి మొకు అంటే ఇక అనుకున్నావు్ కాబట్టి సరగా నుంది
నా ఇంతా రోజ ముటికి స సదీపమా రక్క
అట్లా మంచిగ ఉంటది డైలీ ముట్టిస్తే
తేలు నితసం మా అమ్మీకి నెత్తనొస్తుంది అని అనుకుని రోజు చేసిన చేసినతే అంటే నేను కూడా ముట్టిస్తా అప్పుడప్పు మధలో రోజ మా అట్ కాబట్టి అయిన పొద్దున స్నానం చేసి ముట్టిచి పోతడిగ మాకు వారికి ముటి ఆక్పోతే మా డాడ్ అప్పుడప్పుడు ముటిస్తుండే మా అన్నయ బోం చేతుండు
ఎం షాపు
బోన్ బోన్ సెటింగ్ అవే కాల నొపులకి‌ రాస్తారు చూడు
ఆ
తరిగిపోతే రాసని చెప్పినా అ మచ్చపోను
అవును మ
మ్ అదుంది అడికిపోతాడు లేకపోతే అ బండి మీద పోతాడు అప్పుడప్పుడు మా డాడీ చాత
అ
అ
చెప్పాలి ఇంక మరి
చెప్పు ఇంకా
చెప్పాల చపోయినా ఇ ఏమంటారు దావట్లు స్టార్ట్ అయితున్నాయి బోనాలు స్టార్ట్ అవుతున్నాయి
ఎంజాయ్ చేయాలే నువ్వు చేయవా బోనాల్ పండగకి
ఆ మేం కూడా బోనాలు సెలబ్రేట్ చేస్తాం కానీ ఇంకా ఎక్కువ మేమైతే ఎవ్వరి ఇంటికి పోము
మ్ హూ
ఇంగ మా ఇంటికి కూడా ఎవ్వరేం రారు ఇగ జస్ట్ మేమేమె ఇగ మా ఊర్లో ఎట్లా అంటే త్రీ డేస్ ఇస్తరూ కాదు టూ డేస్ ఒకప్పుడేమో త్రీ డేస్ చేస్తుండేనంటా
ఉహా
పట్టమైసమ్మా అని ఉంటది కొంచెం కొంచెం కాదు చాలా దూరం ఉంటది ఇగ అప్పుడోళ్ళు పోతుండే ఆడన్నే పోయి బోనం చేసుకొని ఆ వండుకొని తినేసొస్తరు
కొత్తగా గట్టిది త్రీ ఇయర్స్ అయితు మా ఊర్లో గట్ట అంతే త్రీ ఇయర్స్ సెపరేటే చే ఇప్పటి నుంచి అవి బోనాాల అప్పుడే వేసుకోరా అని చెప్పారు
ఆ ఐన ఇప్పుడు ఏమో ఏమంటారు ఎవరు పోతారు అంత దూరం అన్ అని ఇంగా మా ఊరోళ్ళు చేస్తలేరు ఎక్కువ చేస్తుండొచ్చు కొంతమంది కానీ అక్కడ సైడ్ ఊరోళ్లు చేసుకుంటారు అక్కడ వాళ్ళకు కొంచం దగ్గర అన్నమాట అక్కడ అక్కడే వేసుకుంటరు మేమైతే ఇంగా ఫస్ట్ డేనే రెండు బోనం చేస్తాం అన్నమాట ఒకటి ఒకటి మైసమ్మకి ఒకటి పోచమ్మకి
సరే మరి
సరే మరి బాయ్
హు హు